ఏం చేస్తాన్నావమ్మా
ఏం చేయలేదమ్మా ఇంస్టా రీల్స్ చూసుకుంటున్నా
అదే గదా పని ఇంకేం పని
ఏం చేయాలి ఇంకా
ఇంకేం పనిలేదు కదా అకి
మీ అంత మంచి హ్యాబిట్స్ నాకు లేవు మీలాగా బాయ్ ఫ్రెండ్స్ నాకు లేరు
కొడుతాంగా నేను చెప్తనా అతి చేసినవంటే నాకేం లేరమ్మా అస్ స్వామి ఏ మాట చూడలేదా
మాకు జీ ఫై సబ్స్క్రయిప్షన్ లేదండి
అవునా అండి ఓకే అండి ఏందో టైం లేక చూడకుండా అన్ని స్కిప్ స్కిప్ అంటే ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ చూస్తన్న ఎప్పుడో స్టార్ట్ అయింది వ్యాలంటైన్స్ డే ముందు రెండు వీక్లు ముందు ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది మార్చ్ థర్డ్ వీక్ వస్తంది ఒచ్చింది
మ్
ఇంగ అయిపోలే తడ్ వీక్ ఇంగ చూస్
స్ వర్క్ స్టార్ట్ చేస్తామన్న చేశానా
ఎవరు
మీ ఆఫీసొళ్ళు
ఇంకా ట్రైనింగ్ అంటున్నారు రేపనుంచి
సిగ్గు లేదు వాళ్ళకి సిగ్గు లేదు మీకు
మేల్ కదా ఏమంటే ఇ ఖళీగుంటే మాత్రం టైమైపోదు అందుకే ఏం చేస్తాం అంటే డిన్నర్ వరకు టైం గడిపేస్తాం డిన్నర్ అయిపోయినాకా స్టార్ట్ చేస్తాం ఏదో టూర్ కె యాక్టింగ్ చేసుకుంటుంటాం యాక్టింగ్ అంటే ఏం లేదులే జిన్నన్ గానే రివ్యూ చేస్తాం రివ్యూ చేస్తే టైం అయిపోతు ది అట్లనే
ఓకే మేడం
ఉ అట్లా టెన్ థర్టీయో టెన్ ఫార్టీయో అయితేనే బ్రేక్ వెళ్ళిపోతాం మళ్ళ ట్వెల్వ్ థర్టీకి బ్రేక్కి వెళ్ళిపోతాం లాగౌట్ అయిపోతది వచ్చేస్తాం ఇంటికి
ఉహ్
ఉ ఉ అట్లా జరుగుతంది మా ది మీరెంత చేస్తారు రోజు వర్క్
మాకు ప్రొవైడర్స్ ఇస్తే కొత్త ప్రొవైడర్స్ చేస్తాం లేకుంటే లేదు
అవునా
ఎస్
ఎందుకట్ల అంటే మీరు వేరే ప్రొవైడర్ వస్తేనే వర్క్ చేస్తారా లేకపోతే
మాకు టూ స్టేట్స్ ఉంటాయి అంటే టోటల్ ఫైవ్ స్టేట్స్ ఉంటాయి స్ప్లిట్ చేసినారు ఒక్కరికిఒక్కో స్టేట్ మా స్టేట్ లో కొత్త ప్రో వైడర్ వస్తే మా వర్క్ అంతా మేమే చేసుకోవాలి వాళ్ళకు ఉన్న పేర్స్ అంతా
ఉహ్
అట్లా
రాకపోతే ఏం పని ఉండదా మీకి
ఉహ్
అవునా మేలే కదా అయితే
మేలే
ఉమ్ ఉ ఇంకేంటి మరి సంగతులు ఎట్లున్నారు అంతా బాగున్నారా ఇంట్లో వాళ్ళు
ఏమో అడుగ కనుక్కుని చెప్తా
ఉ కనుకో ఎండలు ఎట్లున్నాయి మీ ఊర్లో
నీలా కావాలంటే అలా ఉన్నాయి
చాలా ఎండలు ఉన్నాయి
హు
చాలా ఎండలు ఉన్నాయి అస్సలు కావట్లేదు
ఉహ్
ఉ ఫ్యాన్ లేకుండా ఉండలేకునం
నాకు చిరాకు వస్తంది ఆఫీస్ కి పోవాలంటే.
వద్దులే సిక్ లీవ్ తీసుకో.
ఆల్రెడీ నెక్స్ట్ వీక్ లో అప్ అప్రూవ్ చేసిన్నాడు మళ్ళా అడిగినా అనుకో.
ఉమ్.
ఉమ్
అయితే ఏం వద్దులే పో గమ్మన
నిన్నుచూసే మర్చిపోతన్నా నేను ఈ ప్లేస్ లేదు ముందు చేసి
క్క ఒకసారి ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయి ఇప్పుడు ఈ కంపెనీలో
ఆహ్ సెవెన్ మంత్స్ ఇప్పుడు సెవెంత్ మంత్ రన్నింగ్.
ఉమ్ హు మళ్ల ఏ ఆర్కే అడగకూడద.
మీయర్కంటే వాడు ఇప్పుడు మళ్ళీ బెంచ్ మీద పెడతాడు అవసరమా అని. నెక్స్ట్ షిఫ్ట్ అవుతా మీ దానికే వస్తా.
ఆహ్ రా టూ మంత్స్ తర్వాత ఉంటాయి. హలో ఓపెనింగ్స్.
అదే నేనప్పుడే అడిగిన నేను చూడాలా.
ఉమ్ చూద్దాం ఉంటే రెఫర్ చేస్తాం.
ఉమ్ అవును ఫ్రెషర్ ఒక అబ్బాయిని రెఫర్ చేస్తారా.
ఇయర్ ఆఫ్ పాసింగ్ అవన్నీ అడుకు అనుకో.
ఉమ్.
కుందాం.
సరే.
ఉమ్. సరేనా ఉమ్. ఇంకా.
చెప్పాలా.
ఉమ్ మా దాంట్లో అయితే.
ఫ్రెషెస్ ఫ్రెషెస్ కు ఉన్నాయి కదా ఏదో బా ఇక్కడ లేవు అన్నారు.
ఏమో మల్ల కనుక్కోలసలు కనుక్కోని చెప్తాలే రేపు ఎక్స్పీరియన్స్ కయితే ఉన్. ఉన్నాయి ఫ్రెషర్స్కేమో కనుక్కోవాలి.
కనుక్కొని చూడు ఒకసారి.
కొని చెప్తానులే.
ఒక అమ్మాయి మా దాంట్లో వేస్ట్ పని చేసింది.
ఏమీ.
అబ్బాయి క్యాజువల్ గా మామూలుగా ఎవరినైనా చూస్తా ఉంటారు కదా. అట్లా చూస్తే. అబ్బాయి నన్నే చూస్తున్నాడని పోయి వాళ్ళ గెలికే చెప్పింది.
ఉమ్ హు.
అందుకని మొత్తం ఫ్రెషర్స్ అందరికి జాబ్ ఇ. చ్చారా ఆ అబ్బాయిని మాత్రం బెంచ్ మీద పెట్టినారు.
అయ్యాయ్యో ఉమ్ హు.
అందుకా ఆ పిల్ల్లోడు వచ్చి అది అది ఏలియన్ ఉన్నట్టుంటది అక్క దాన్నేవరు చూస్తారు. తాడు అని అన్నాడు.
హుహు అంతే కొంతమంది ఓర్వలేనొళ్లుంటరు.
మరీ చూసినంత మాత్రం అయిపోతద.
ఉమ్. ఏం చేయలేంలే.
ఉమ్.
ఉమ్. ఏందో మనుషులు.
ఉమ్.
రోజు రోజుకి మనుషులు ఎట్లంటే అట్లా ఉంటారు.
మ్
మ్ ఏం చేయలేం మ్ మీ ఆ క్యాంటీన్ లో ఫుడ్డ్ బానే ఉంటదా
ఉమ్ ఇప్పుడు లేదు.
ద ఎల్పీజీ వల్లనా.
మ్
ఏం ఎల్పిజినో ఏమోమ్మ ఊరికే అందరినీ సతాయిస్తందా ఎల్పిజీ దాని వల్ల రేట్లు పెంచుకోవడము వాళ్ళే ప్రాఫిట్లు తెచ్చుకుంటారు మనకీ పొంపిస్తన్నారు
అదే
మ్
వెజిటేబుల్ బిర్యానీ వన్ ట్వంటీ
ఓయమ్మ మ్ హు
ఎంజేయాలో అర్థం కాల ఏం ఫ్రీగా ఇచ్చినట్టుగా చెప్తారు
మ్ పది రూపాయలు పెంచినారు అన్నిటిమింద మళ్ళా ఏమి క్వాంటిటీ ఏమో అంతే ఉంటది మనం చేసుకునే రేట్లు బాగుంటాయ్ ఏం జేస్తాం ఏం జేయలేం హలో
చెప్పూ
చెప్పండీ
మీ పక్కన పిల్ల పడుకునిందా
మ్ పడుకునింది
ఆ పిల్లకెట్లోస్తది స్వామి అంత తొందరగా నిద్ర
నేను నాకి నువ్వు చూడాల నువ్వు ఏమంటే ఒకసారె పడుకుంటా
నా కళ్ళు మూతలు పడేట్టుగా ఉన్నాయ్
నిద్రొస్తాందా
నిద్ర పోను ఇంకో హఫ్ నవర్ హాఫనవర్ నిద్ర పోను మళ్ళ నిద్రపోతే
మ్ రేప్ గుడిక్ పోదామా
ఏమో చూద్దాం
చూద్దాం మండే కదా
మ్
మ్ వెళ్ళేటట్టుంటే ఫోన్ చేయండి ఒక హాఫ్ అనావర్ ముందు స్నానం చేసి
మ్యాక్సిమం రేప్ రాననే అనుకుంటున్నా
అవునా
మ్
చూద్దాం లే ఎట్లయితే అట్లయితది మ్ వెళ్లిపోయి ఇగో వెళ్ళేసొచ్చి పడుకోని కొద్దిసేపుకావాలంటే నేను నాకు విటమిన్ డీ లేక బాడీ పెయిన్స్ అంటే కాల్ నొప్పులు ఎక్కువొస్తున్నయి కదా మా ఫ్రెండ్ కడిగితే విటమిన్ డి డెఫిషియన్సీ అయింటదీ
అదేం కాదు
ఆ
ముస్లోలైపోయినారు
నాకు నిద్దర్లో రైట్స్ లెఫ్ట్ కాల లెఫ్ట్ కాలు పట్టేస్తుంది నాకు అర్దంగాలే
లేదు లే ముస్లల్ధానివి అయిపోయనావు నువ్వు ఫీలైతావని అట్ల చెప్పినాను
ముస్లోడవ్వకూడదే
అది సినిమా డైలాగ్
హుమ్ ముసల్దనవ్వకూడదే అహూ
ఈ గ్యాస్ సిలిండరు నైన్ హండ్రెడ్ కన్నా ఎక్కువ తీస్ కుంటు ఒక నెంబర్ ఇచ్చాడు కాల్ చేయమని
అవునా మళ్ళైతే మీ ఆంటీ వాళ్ళకియ్
కమర్షల్ గ్యాస్ కాదు ఓన్లీ హోమ్ గ్యాస్
హోమ్ గ్యాస అండి మ్ హు హుమ్ ఏమొ మరి గ్యాస్ బాగా ఇదైపోయింది కదా
మెల్లిగా మాట్లాడు పాప ఎందుకు చోలు బాగా గట్టిగా అరుస్తున్నావ్ మీ పీజీలో నుంచి మా పీజీలో కిన్ పడేట్టుగా
ఔనా నాకు చిన్నగా మాట్లాడేకి రాదు గట్టిగా మాట్లాడేకోస్తాది
తంతే నాలుగు ఆటోమేటిక్గా చిన్నగా మాట్లాడేకోస్తది
తన్ని భరిచ్చే వాళ్ళేవరు
రీ సౌండ్ ఓస్తాంది మెల్లిగా మాట్లాడు పాప ఈ టైమ్లో కొడ్తారు జనాలు
సరే సరే చెప్పు
భారత్ నౌకలకు అన్మతిచ్చిన ఇరాన్
మ్ హు వాళ్ళేప్పుడు స్టాప్ చేస్తారో అయుద్ధం
వాళ్స్